హలో
ఏం చేస్తున్నారు
ఏం చెలేదండి టీవీ చూస్తా ఉన్నాం
అవునా మీ వర్క్ అయిపో భోజం చేశారా
ఆ చేసామండి ఈ రోజు ఉప్మా చేసింటో తినేసాము ఉప్మా చట్నీ మార్నింగ్ బై డే నైన్ లోపే టిఫిన్ తినేస్తామండి
మేం తిన్నాము ఎండలు ఎలాగ ఉన్నాయి
ఎండలు ప్రజెంట్ అయితే ఏ అంతేం లేవండి ఆఫ్టనూన్ ఎక్కువ అయిపోతాయి
వాతావరణం కూల్గా అట్లా తెగ వేడిగా ఉందా
ఆ కొంచెం వేడిగానే ఉందండి ఇప్పుడు నుంచి స్టార్ట్ అయితుంది మీకు అక్కడ
మాకు ఫుల్ వేడండి ఎండలు
అవునులేండి
ఉ ఏంటి ఎల్ల కాలం ఏవి ప్రిఫేర్ చేస్తారు కాటన్స్ లో మామూలుగా క్లాథింగ్ లో
ఎక్కువ అంటే కాటన్ డ్రెస్లే అండి అంటే నై నైట్ డ్రెస్లు ఎక్కువ వేస్ కుంటఉంటాం నైడ్రస్ అయితే కంఫర్ట్ ఉంటుంది గదా
అవునుండి మీకు ఈ దేనిపై ఇంట్రెస్ట్ ఉంది జాబ్ లోనా లేదంటే బిజినెస లేదంటే హౌస్ వై హౌస్ లా హౌస్ లోనే ఉండడమా ఏది ఇంట్రెస్ట్ బిజినెస్ చేయాలని అలా
చేయాలని ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కదా ఒక వన్ ఇయర్ అన్నా జాబ్ చేస్తే బాగుంటుంద నేసి కానీ ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అయితే బిజినెస్ మీదనే అండి ఫస్ట్ జాబ్ జేసి ఒక వన్ ఇయర్ సాటిస్ ఉంటుంది చదువుకున్నామా గదా
ఉహు బిజినెస్ లో క్లాత్ టింగా లేదంటే హోటల్ మేనేజ్మెంట లేదంటే సమ్ టైప్ ఆఫ్ బిజినెస్ అ లేదంటే ఓన్లీ ఏవన్నా ఇదే పర్టికులర్ గా ఇదే చేయాలని ఏమన్నా ఉందా
ఆ అదేం లేదండి ట్రెండ్గా ఏది ఉంటే అది అప్పుడు ఏది రన్ అయితు ఉంటే అది చేద్దామ అని అనుకుంటాన్నాను కానీ ఎక్కువ అది ఇది అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటే క్లాతింగ్ లో అయితే అలా ఉండదు గదండి రెగ్యులర్ గా యూజ్ చేసేది క్లాతింగ్ అ బెటర్ అనేసి అది అలా ఆలోచిస్తా ఉన్నానండి ఇంకా టైం పడుతుందండి
ఆన్లైన్
మీరు కాలినేన అండి? ఇంట్లోనే ఉంటారా?
అవునండి. ఫై
ఏం చేసారండి ఈ రోజు?
అవునా టమాటా రైస్ చేసానండి.
ట మీరె మీరె ప్రిపేర్ చేసారా అండి?
అవునండి. ప్రిపేర్ చేస్తా.
ఎట్లా చేసారండి? చెప్పగలరా ప్రాసెస్ ఏమన్నా?
ఓకె అండి. చెప్పేనా?
ఆ చెప్పండండి.
ఫస్ట్ ఆయిల్ గోలం పెట్టుకొని, చిన్న ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ లో ఆయిల్ ఏసుకొని, తిరువాత దినుసులు ఏసుకొని ఆత కొన్ ఒకటి ఆనియన్ అండ్ రెండు చిల్లీస్ కట్ చేసుకొని కట్ ఆ తర్వాత, త్రీ టమాటోస్ కట్ చేసుకొని అవన్నీ ఫ్రై చేసుకొని, ఆ తర్వాత తర్మన్ పొడరు చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని, మిక్స్ చేసుకొని లక్ కొంచెం లైట్గా కొద్దిగా గార్నిష్ చేసేస్ కుంటే,
మ్ హు
అవుతదండి. బాగా ప్రిపరేషన్ అయి బాగా కొంచం ఆయిల్ అంతా తేలె అంతవరకు మగ్గనిచ్చి, ఆ తర్వాత్ కల్ప్ కొన్ తినేయడమే అండి. దాంట్లెక్కి రైతాని చేస్ కుంటే బాంటది.
అవునండి.
మీ ఫేవరెట్ ఫుడ్డు?
నా ఫేవరె ఫుడ్ బిర్యానండి. బిర్యానీ ఎప్పుడు, ప్రిఫర్ చేస్తాము.
అవునా, ప్రిపరేషన్ ఏమన్న తెల్సా?
ఈ బిర్యానీ తెలీదండి. జస్ట్ బయట చేసుకుంటాము.
ఆ
బిర్యానీ అంటే? ఇంకా వంటలు ఇంకా స్టార్ట్ చేయలేదండి నేర్చుకోవడం.
హ్ ఇంట్లో అమ్మ చే అమ్మ చెస్ తొందర ఎక్కు వెయిట్ చేస్తారా బయట ఔట్ సైడ్ ప అలాగే
ఫుడ్ అంతగా తినము ఓన్లీ బిర్యానీ కొంచం రా రాదా బిర్యానీ చేయడం. సరిగ్గా అందుకనేసి బిర్యానీ బయట తెచ్చుకుంటామండి.
అవును
బయట ఫుడ్ ఏం తినమండి అన్నీ ఇంట్లో ఫుడ్డే
ఓకే
మీరు మార్నింగ్ నేమండి
మార్నింగ్ టిఫిన్ లంచ్ తర్వాత డిన్నర్ నైట్ అ ఓన్లే చపాటీస్ అలా యూస్ చేస్తాం నైట్ ఉ నో రైస్ ఓన్లీ చెప్ప క పెరుగు అది డైలీ పె తర్వాత త్త నైట్ డిన్నర్ ఆర్ ఏదైనా అతే చపాతి ఓన్లీ
అవునండి డైట్ ఫాలో చేస్త వస్తున్నండి
అవునండి మీరు
లేదండిైతే ఫాలో చేయలేదు మార్నింగ్ వసి యోగా అలాంటివి చేస్తా ఉంటాం యోగా ఎక్సర్సైజెస్ వాక్ కేంగా
ఆ ఏం కంప్లీట్ చేసారంండి మీరు ఏం చదివారు
నేను ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎంసిఈ చేస్తున్నానండి
ఎం సి డిగ్రీలో ఏం గ్రూప్ తీసుకున్నారు మీది సబ్జెక్ట్ ఫైన్ అవగాహన ఎక్కువ
బీఎస్సీ స్టేట్స్ అండి మ్యాథ్స్ అంటే ఆ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఎందుకనేసి బిఎస్స స్టేట్స్ లో అయితే ఎంఎస్సిఎస్ కదా మ్యాథ్స్ కంబైన్డ్ అయి ఉంటుంది స్టేట్స్ అంటే కొంచెం మ్యాథ్స్ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఇంకా అది ప్రిఫర్ చేసినానండి మథ్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ
మ్యాథ్స్ ఫిజిక్స్
సిక్స్ ఏమంతా లేదండి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకనేసి ఎం ఎమ్మెస్సీ తీసుకున్నానండి
ఇ
మీరు ఏం చేస్ ఇస్తారండి మీరు గ్రాజువేటేడా
అవునండి ఇంటర్ కంప్లీట్ అయితు తర్వాత ఏ డిగ్రీ ఏ డిగ్రీ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనే సమయంలో మ్యారేజ్ అయిందండి మాకు
అవునండి ఎడ్యుకేషన్ పూర్తిగాలేదండి
ఇంకా
హా మ్యారేజ్ ఏ ఏజ్ లో చేసిరండి మీకి
ఆ
ఏ ఏజ్ లో చేశారు
ట్వంటీ వన్
అవునండి
అ గా కట్కుండా కాలేజీకి వెళ్ళి రాస్తున్నారా
అలా ఏం రలండి రెగ్యులరే రెగ్యులరే కానీ ఎగ్జామ్స్ ఒకటి ఎర్లేసి వస్తా ఉంటాను
ఎక్కడ కట్టుకున్నారు ఓకే ఓకే
ఇమ్మ్
ఇంకేంటి ఎండలు భారీగా ఉన్నాయి అంటున్నారు
చాలా ఉన్నాయండి అందుకు కానీసం డైలీ బెల్లం వాటర్ తాగుతామండి ఒక వన్ అవర్ అలా బెల్లం వాటర్ తీసుకుంటా ఉంటామండీ డేల ఆఫ్టర్నూన్ మళ్ళీ నైట్ ఈ కార్డ్ పెరుగన్నం తింటామండి చల్లగా ఉండడానికి ఏదో ఒకటి చేస్తా వచ్చేయండి జ్యూసెస్ డ్రింక్స్ ఏదో ఒకటి
టౌన్ వాతావరణం లేదంటే విలేజ్ వాతావరణం ఉత్తమంతే
రెండడు ఇష్టమే అండింటే దానికి ఉన్న బెనిఫిట్స్ దీంట్లో ఉండవు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ దాంట్లో ఉండవుండి
ట ఒకటే ఇదే మాకో అని
అంటే ఎక్కువ చిన్నప్పుడు నుంచే టౌనే కాబట్టి టౌన్ లోనే అలవాటు అయిపోయిందండి
ఇమ్
కొంచెం ఇష్టం కానీ ఒక వన్ వీక్ వన్ టెన్ డేస్ అలా ఉండడానిక అయితే విలేజ్ పర్లేదండి మా ఊర్లో తోటలు ఉన్నాయా మకి అప్పుడప్పుడు వెళ్లేేసి వస్తా ఉంటాం విలేజ్ లో కూడా స్టేజ్ చేసి చొస్తాము
ఆ ఫీలింగ్ బాగుంటదా టౌన్ ఫీలింగ్ బాగుంటదండి మీకు
ఏ ఏదండీ
టౌన్ ఫీలింగ్ బాగుంటదా విలేజ్ ఫీలింగ్ బాగుంటదా
ఫీలింగ్ పరంగా అయితే విలేజ్ బెస్ట్ అండి ఆ వెదర్ గాని ఆ ఫ్రెష్ ఎయిర్ అన్ని బాగా ఉంటా అంతే అండి మంచిగా ఉంటుంది
ఫెస్టివల్ బానే చేసారా
ఆ బాగా తీసుకున్నామండి కొత్త బట్టలు తెచ్చుకొని ఇల్లంతా బా శుభ్రం చేసుకోని పూజ బాగా పీస్ఫుల్ గా పూజ చేసేసి టెంపుల్ కి వెళ్ళేసి ఇష్టమైన వంట చేసుకుని తిన్నామండి
ఉగాది పచ్చడి
ఆ గాజుపచ్చడి చేసారండి అక్క వాళ్ళు చేసారు
న్యాన్ రైతి కదా ఉగాది పచ్చడి
ఆ అవునండి మీరు
ఏం చేస్తున్నారండి
ఎలా చేసుకున్నారండి ఫెస్టివల్
డీప్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ అంతా డీప్ గా చేసేసి మార్నింగ్ లే వంట చేసుకొని ఆ తర్వాత వంట అయ్యాక కొని బాగా దేవును చేసుకొని ఇంట్లో టెంకాయలు కొట్టుకొని దేవుళ్ళకి పోయి టెంకాయలు కొట్టుకొని పెద్దవారికి బట్టలు పెట్టుకొని
మీరు చేస్తారండి ఫెస్టివల్ పెద్దవారికి త పెట్టేది
మేము చేస్తాంమండి ఇక్కడ
మా సైడు అదే చేయరు కానీ పెద్దల పండగ అని ఒక సపరేట్ గా వస్తుంది అప్పుడు వేసుకుంటాం అండి. పెద్దలకు బట్టలు పెట్టడం వాళ్ళకి ఇష్టమ పేట్టడం తినడానికి కానీ
అలా చేసుకోవాలి. ఈవినింగ్ దగ్గర్లో ఉండే గుడికి వెళ్ళేసి వచ్చి
ఆ
కొని మన ఒక పంచా పంచాంగం చెప్తా ఉంటారు కదా ఇయర్ లో ఖచ్చితంగా ఫెస్టివల్ రోజు అకా పం అదే పంచాంగనికి వెళ్ళి అక్కడ చూసుకొని నైట్ వచ్చేసరికి దేవుని దర్శన దగ్గరలో ఉండే గుళ్ళకన్ని వెళ్ళేసరికి నైట్
జనాలు కూడా చాలా మంది ఉంటారులేండి
బాగా జరిగింది.
ఉమ్
ఉ
ఇంకెంతండి
ఓకే
ఆ సరే